బాగు హాయ్ నువ్వు ఎలా ఉన్నా నేను బాగానే ఉన్నా
నేను కూడా బానే ఉన్నాను ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు అంతా బావున్నారా
ఆ అందరు బాగున్నారు
ఏంది తిన్నారా ఏమన్నా ఏం లేదా
తిన్నాం
నేను బరిన్ బిజినెస్ ఐడియా గురించి మాట్లాడనికి ఫోన్ చేశాను ఖాళీ ఏనా నువ్వు
ఆ ఖాళీగానే ఉన్నాం చెప్పండి
అదే మనం ఎప్పుటి నుంచో అనుకుంటున్నాం కదా ఫుడ్ బిజినెస్ పెడదామని చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను వచ్చే నెల నుంచి
చాలా మంచి ఐడియా
ఫుడ్ బిజినెస్ కాకుండా నీకు తెలిసిన బిజినెస్ ఏమన్నా బాగుంటుందో చెప్తావా
అవును ఫుడ్ బజ ఫుడ్ బిజినెస్ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది మా టిఫిన్ సెంటర్ పెట్టవచ్చు
ఫుడ్ బిజినెస్ బాగుంటుందంటారు అయితే ఫుడ్ బిజినెస్ పెడదాం లేండి ఫుడ్ బిజినెస్ లో ఏమే మా మూడానికి బాగుంటది
ఇడ్లీ దోసే ఉప్మా వంటవి అమ్మ వచ్చు
ఉ టిఫన్ సెంటర్ పెడదామా లొకేషన్ కూడా బాగుండాలి కదా మనం పెట్టేది సెంట్ర లో అయితే ఎక్కువ డిమాండ్ గా అందరు బాగా
అవును ఎక్కువ మంది వస్తారు
బస్ స్టాండ్ దగ్గర పెడితే బాగుండది అనుకుంటారు కదా అక్కడైతే వెళ్ళే వాళ్లు పోయే వాళ్ళు చాలా మంది వస్తా ఉంటారు
అవును ఎక్కువమంది వస్తారు
ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిద్దో కొంచెం చెప్తావా అని నీకు ఏమన్నా తెలుసా
మారు యాభై వేల రూపాయలు దాకాల
యాభై వేల రూపాయలా మని ఇద్దరం కలిసి పెట్టచ్చు కదా
అవును అది సులభము
క్వాలిటీ మంచిగా ఉండాలి నువ్వేమో టిఫిన్ అవి మొత్తం చూసుకో నేను కౌంటర్ దగ్గర ఉంటాను
కచ్చితంగా
కస్టమర్ సంతృప్తి మనకి ముఖ్యం కస్టమర్ మనం ఏం చేసినా గాని కస్టమర్ సంతృప్తి ప్తితింటే అదే మన బిజినెస్ సీక్రెట్ అదే సక్సెస్ రేట్ బావుండిద్ది
మార్కెటింగ్ ఎలా చేద్దాం
సోషల్ మీడియా ఉందగా మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబు ఫేస్బుక్ వాటిలో పెడితే అందరికి బాగా తెలిసిద్ది ఒక్కసారి మన టిఫిన్ సూపర్గా సక్సెస్ అయితే మంచిగా క్లిక్ అయితే బావుండిద్ది ఇంక
మంచి ఐడియా అవును ఉదాహరణకు ఇంకేమీ
ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని అది కష్టమర్లను బాగా ఆకర్షిస్తుంది
కద అవును
హైజినిక్ కూడా ముఖ్యమే మనం చేసే వంటకాలు ప్రతిదీ తయారు చేసేది మొత్తం అందరూ గమనిస్తా ఉంటారు
అవును, గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా
హైజీనిక్ గా ఉండాలి. చేసే ప్రతి వంటకం క్లారిటీగా క్లియర్గా ఫుల్ క్వాలిటీతో ఉండాలి. అప్పుడు మనకి మంచి పేరు వస్తుంది గదా.
టార్ ర్లి
పేరా చూద్దాం. టేస్టీ టిఫిన్ సెంటర్ గాని అలా ఏదో ఒకటి పెడదాం. ఏముండుది బాగుండే ఉండేది. గదా!
అవును బాగానే ఉండుది. ఏది పెట్ట పట్టిన సేల్ అవ్వడమే, మనకు అవకావావాల్సింది.
టేస్టీ టిఫిన్స్ అని పెడదామా, లేతే హోమ్ ఫుడ్స్ అని పెట్టదామా. అవును, నువ్వు గూడా, ఒక ఐడియా చెప్పు.
మోనో ప్లాన్ చేద్దాం.
మోనో ప్లాన్ చేద్దామా. ఉ ఇడ్లీ, దోశ, వడా, చట్నీ సాంబార్ కూడా ఇడ్లీకి చట్నీ పెడదాము. దోశకి సాంబారు. వడా సాంబర్ ఉప్మాకి
పంచదార
పంచదార అ
మరి టి, కాఫీ కూడా టి కాఫీ కూడా పెడితే బిజీన్స్ స్ట్ ల్ కూడా బాగుంటుంది. అవును, టైమింగ్ టైమింగ్ ఎలా ఉండాలి.
ఏముంది. ఉదయం ఆరింటికి, మొదలు పెడితే పది పదకొండు దాకా ఆ టైం దాకా పెట్టోచ్చు. ఉదయం పూట
టిఫిన్ చేద్దామా.
ఆ అవును, సాయంత్రం లేపోతే ఎలా, ఉదయం పెట్టినట్టు సాయంత్రం కూడా నాలుగు, ఇంటి నుంచి ఏడున్నర ఎనిమిది ఇంటి దాకా తొమ్మిది ఇంటి దాకా పెట్టుకోవచ్చు.
వర్కర్స్ అవసరం ఉంటుంది. కదా!
వర్కర్స్ వర్కర్స్ చూద్దాము, ముందు మనిద్దరం స్టార్ట్ చేద్దాము. తర్వాత కొంచెం కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు చూద్దాం. నేను వచ్చేసి, టీ కౌ టీ కౌంట్రాను అదే బిల్లింగ్ కౌంటర్ చూసుకుంటాను. నువ్వేమో సప్లయింగ్ ప్లస్ ప్రిపేరింగ్ ను చూసుకో.
తర్వాత అవసరం అయితే తీసుకుందాం.
అదే అవును అంతే తర్వాత అవసరం అయితే తీసుకుందాం. ముందు చూసుకొని సె చేసుకున్న తరవాత చేద్దాం.
ప్రాఫిట్ ఎలా ఉంటుంది?
మొదట తక్కువగా ఉంటుంది. తరువాత తర్వాత పెరుగుతుంది. గా అదే మన టేస్ట్ ని బట్టి ముందుగా ఏంది. అంటే పెట్టంగాల్నే, పెట్టుబడి మొత్తం ఒకేసారి రాదు గదా! దేనికైనా గానీ, కొంచెం సమయం పడుతుంది.
క్లా చ్చితంగా ఉండాలి.
కష్టమర్లతో ఎలా మాట్లాడాలి. అది నీకు తెలుసు గదా!
వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడాలి
స్మైల్ ముఖ్యం స్మైల్ లేకపోతే కస్టమర్లు ఏంది ఎప్పుడు చూసినా అలానే ఉంటారు అనుకుంటారు. స్మైల్ చాలా ముఖ్యం మని కదా!
అవును
క్వాలిటీగా గూడా పెట్టాలి. ఏ వస్తువు అయినా గానీ ఇడ్లీ పెట్టినా, దోశ అయినా సాంబార్ అయినా గానీ చట్నీ అయినా గానీ ఏది కూడా క్వాలిటీ ఎప్పుడు తగ్గకూడదు ఎప్పుడు చూసినా ఆ సేమ్ క్వాలిటీ లా మెయింటై ని చేయాలి మనం
అవును ఎప్పుడు తగ్గించకూడ అవును
ఇంప్రూవ్ అవ్వచ్చు ఇంప్రూవ్ అదే రివ్యూస్ తీసుకుంటే మనం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవ్వచ్చు
ఖచ్చితంగా
ఫ్యూచర్ లో మంచి ఎక్స్పాండ్ చేద్దామా బ్రాంచెస్ అన్లా ఓపెన్ ఏమైనా చేద్దామా
అది గొప్ప విషయం చేద్దాం
బ్రాండ్ క్రియేట్ అవుతుంది మన హార్డ్ వర్క్ చేయాలి అప్పుడు
ఖచ్చితంగా
అప్పుడు మనం సక్సెస్ అవుతాం
నమ్మకం ఉన్నిద్ది
అవును ముందుగా మనం లోన్స్ తీసుకోవాలి కదా మొదట అవసరం లేదు తర్వాత అయినా మెల్లమెల్లగా బిజినెస్ పెంచుకోవడానికి ముందే లోన్ తీసుకుంటే సరిపోయిద్ది కదా
అవును చిన్నగా మొదలు పెడదాం
మంచి ఆలోచన అనేది రిస్క్ తక్కువగా ఉంటుంది
అవును మనం ప్లాన్ బాగా చెయ్యా
ఖచ్చితంగా బడ్జెట్ కంట్రోల్ చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటా ఉంటేనే మనం చేసేది కూడా బాగుండిది
అవును ప్రాఫిట్ సేవ్ చెయ్యాలి నా
ఫ్యూచర్ కోసం కస్టమర్ ఫీడ్ బ్యాక్ ముఖ్యం కదా
అవును పెద్ద ముఖ్యం చాలా ముఖ్యం
మనం వినాలి ఇంప్రూవ్ అవ్వాలి ఇదే సక్సెస్ కదా
అవును కచ్చితంగా సక్సెస్ అవ్వ
మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాము
వచ్చే నెల చేద్దాం అవును మంచి రోజు చూసి మొదలు పెడదాం
ముందుగా దాన్ని పెట్టడానికి లైసెన్స్ తీసుకోవాలనుకుంటా
అవును లైసెన్స్ తీసుకోవాలి ముఖ్యంగా అడ్జస్ట్ చేసుకోవాలి అవును కస్టమర్ ట్రస్ట్ ముఖ్యం కదా
మనం బెస్ట్ ఇవ్వాలి ఎక్కడ చూసినా గాని మన పేరే వచ్చేటట్టు మనం చేసుకోవాలి కదా
ఆ ఈ బిజినెస్ మన జీవితాన్ని మార్చుతుంది
అవును మనం కష్టపడాలి సక్సెస్ మనదే నాకు చాలా ఉత్సాహంగా ఉంది తెలుసా
నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది మనం కలిసి అవును ఎప్పుడు సరే ఎప్ ముందు ప్లాన్ చేసింది రాస్తాను
నేను సహాయం చేస్తాను
యా ఆ కలిసి సక్సెస్ సక్సెస్ హౌ చేద్దాం
అవును అవును రేపు సరే ఎవాళ సాయంత్రం పూట ఏమన్నా ఖాళీ లేక రేపు కలుద్దాం లేకపోతే రాయటానికి
బిజినెస్ సక్సెస్ అవుతుంది
అవును నాకు నమ్మకముగా ఉంది ఈ రోజు చాలా మంది డిస్క వాళ్ళ ఇదే టాపిక్ గురించి చాలా మంది డిస్కస్ చేసుకొని ఉంటారు మనం పెట్టేసమనుకో మొన్నే ఒకటి ఖాళీ అయ్యింది తొందరగా మనం డిస్కస్ చేసుకొని తొందరగా పెడితే సక్సెస్ అవుతాం మనం
అందరూ మాన దగ్గరకి వస్తారు ఫేమస్ అయిపోయి
నాకు చాలా క్లారిటీ వచ్చింది
నాకు కూడా క్లారిటీగా అనిపిస్తుంది
ఉ సరే ఎప్పుడు స్టార్ట్ చేద్దాము మనం రాయటము
వచ్చే నెల అని చెప్పుకున్నాం కదా
రేపు స్టార్ట్ చేద్దామా ఇంకేంటి సంగతులు ఏం తిన్నావ్ ఇవ్వాలా
ఇవ్వాలా అన్నం తిన్న
అన్నము ఆయే ఏముండవు కూర
తోటకూర
తోట కూడా ఏయ మాది అదే మాది తోటకోని న వాళ
ఏం చేస్తున్నారు ఇంకా అందరు బాగున్నారా
అందరూ బాగున్నారమ్మా సరే ఉంటాను బాయ్
బాయ్